హలో సార్ బాగున్నారా
మీరు ఎలా ఉన్నారు
బాగున్నాను సార్
ఏం చేస్తున్నారు అమ్మ వాళ్ళు అంతా బాగున్నారా.
అందరు బాగున్నారండి మీవొళ్ళందరు బాగున్నారా,
హ్మ్ అవునండి.
హ్మ్ ఏం చేస్తున్నారు,
లోనే ఉన్నాము సెవెన్ అయితలేది, అయితే వెళ్ళిపోతాము సెవెనైతే
అవునా సెవెన్ కి క్లోజింగ్ టైమా సార్,
ఆ సెవెన్ కి క్లోజింగ్ టైం
ఇంక తిన్నార. ఆఫ్టర్నూన్ ఆ ఈరోజు వెళ్ళేసి వచ్చారు.
ఇలా స్కూల్ లో ఇప్పుడు ఆ ఫంక్షన్స్ ఏమన్నా జరుగుతున్నాయి కదా. ఫేర్వెల్ ఫంక్షన్స్ అలా పార్టీ ఏం లేదా.
ఫేర్వెల్స్ లే గ్రాడ్యుయేషన్ డే, గ్రాడ్యుయేషన్ డే ప్రోగ్రామ్ ఉంది. రీసెంట్ గా ఆరెంజ్ కలర్ డే చేశారు,
ఆ
పిల్లలకి కూడా గ్రాడ్యుయేషన్ డే చేస్తున్నారు.
హ
సెంట్గా పేరెంట్స్ కి గేమ్స్ పెట్టారు స్కూల్ల్లో.
పేరెంట్స్ కా
ఆ పేరెట్స్ కి ఇన్వైట్ చే సి స్పోర్ట్స్ మీట్ లాగా రీసెంట్ గానే ఓ ట్వంటీ డేస్ అ ట్లా అవుతుంది. ఆ వాళ్ళకి పేరెంట్స్ అందరిని ఇన్వైట్ చేసి వాళ్ళకి కూడా గేమ్స్ కండక్ట్ చేశారు. ఫన్నీ ఫన్నన్ని గేమ్స్ కండక్ట్ చే చ్చారు
ఉహ
వడో మంచి ఎంజాయ్ అనిపించింది. చాలా ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ దాక వచ్చారు.
స్కూల్ పేరు మేడం
శ్రీచైతన్య
శ్రీ చైతన్య టెక్నో స్కూలా
ఆను
ఉ
ఆ ఇక్కడ స్పోర్ట్స్ మీట్ పెట్టి గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు బాగా చేశారు ప్రోగ్రాం.
అట్లా పిల్లలకి డ్యాన్స్ స్ గీన్స్ అలాంటివి ఏమన్నా నేర్పిస్తారు అందు
అందులో డ్యాన్సెస్ ఉంటాయి. నాట్యం, భరతనాట్యం ఉంటంది కరాటీ ఉంటది. మెడిటేషన్ క్లాసెస్ మొత్తం అంతా నేర్పిస్తారు. వాటిక ఏమో ఎక్స్ట్రా ఫీజ్ తీసుకోరు ఓన్లీ మొత్తం స్కూల్ ఫీజు లోనే ఉంటుంది
స్కూల్ ప జాంతమ్యా ర్ తౌసండ్
అంతండదు అంటే పిల్లలకి నర్సరీ నుండి వాళ్ళకి పర్సంటేజ్ని బట్టి ఇస్తారు ఒక్కొక్క విలేజ్ లో ఒక్కొక్క టైప్ ఫీజు ఉంటద అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మహబాద్ ఉందాం కోండి ఆడ రెండు బ్రాంచలు ఉన్నాయి శ్రీ చె తెకి సంబంధించిన
అ
అక్కడ సిక్స్టీన్ థౌసండ్ నర్సరీ క అట్లా తీసుకుంటారు
ఇక్కడ బాపట్లో వచ్చేసి ట్వంటీ ట్వంటీ టు ట్వంటీ సెవెన్ అట్లా చెప్తున్నారు
బపట్లోనా అవును చాలా బాగుంటంది అంట ఎడ్యుకేషన్ బాగుంటది కేరింగ్ ఉంటంది అే ంటే యాక్టివిటీస్ ఉంటాయి ఎక్కువ వాళ్ళకి
హ మావడికి వావాళ మావిడికి డ్యాన్స్ ప్రోగ్రాంలు అయయి్య పచర్ నర్సర
మీరు స్్రీ చైతన్య కలేనా
కాదు బెస్ట్ చేయడి
అవునా చెైదని అలా జాయిన్ చేయకపోయారా
జాయిన్ చెయ్యాలి మాపట్లో చాలా దూరం కపోతే అది మా అప్పట్లో
అవునా ట్వంటీ టూ తౌసండ్ అడుగుతున్నారా
ఉహ్
ఉమ్ మీ డిస్టిక్ ఏం వస్తాడండి బాపట్ల డిస్టికేనా
మేడం ఏం చేసారు మధ్యానం లంచ్
మధ్యానం లించ్
క్యారేజ్ పంపి వచ్చేస్తారా మార్నింగ్ టైం ఎ
పై నేనే లేచి చేస్తాను
మీరెళ్ళి తినిపించొస్తారా
ఆ ఇచ్చేసొస్తాను అంతె హ్ దగ్గరలో ఉంటా వన్ కిలోమీటర్
బై వాకా లేకపోతే స్కూటీ హా స్కూ కేది మేడం సుజుకి ఎ వాడతార
ఆక్టివ
ఎ ఇవ హోండవాడిదా
కున్నాను నేను వన్ ఇయర్ అవుతుంది తీసుకోని
ఉహు
వన్ లాక్ టెన్ తౌసండ్ పడింది
ఆ ఆక్సిస్ తీసుకోపోయారా ఆక్సిస్ బాగుండేది
ఆక్సిస్ ఆహ్ నాకు తెలీదు అసలు ఎవరు లేరు అప్పుడు చెప్పేవాళ్ళు ఇంగ స్పాట్లో ఆక్ టివ అంటే కొంచెం లైక్ ఉండే
ఊ
ఉమ్ అట్లాఅని తీసుకున్నాం అనమాట అదైనా నేను ఇన్సూరె మంత్లీ మంత్లీ పేమెంట్ పెట్టేసుకున్నా
ఉహూ ఇఎంఐ ఆప్ష
ఉమ్ ఈఎంఐ ఆప్షన్ పెట్టేసినం
ఊ
ఇయర్ అవుతుంది స్కూటీ తీసుకొని
ఉహు ఎన్నయినయ్ ఈఏంఐస్ మొత్తం
ట్వంటీ ఫోర్ మంత్స్ ఇంకా ట్వంటీ ఫోర్ మంత్స్ పె తను
ఉహు ఇంకా యైట్ ఉన్నాయా
టు న్నయి
ఎంత మేడం ఈఎంఐ ఫోర్ థౌజండ్ ఆ
హా లేదు త్రీ థౌసెండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీథౌసండ్ ఫోర్ హండ్రెడ్ అంతే
ఉహు
ఆ
టోటల్ ఎంత పడిందప్పుడు వన్ లాక్ ఫిఫ్టీయా
వన్ ల్యాక్ టెన్ పడింది
ఈఎంఐస్
ఈ డౌన్ పేమెంట్ కట్టాను సిక్స్టీ క ట్టె
సిక్స్టీ థౌసెండ్ సిక్స్టీ థౌసెండ్ డౌన్ పేమెంట్ ఈఎంఐస్ మొత్తమ్ కలిపి వన్ లాక్ టెన్ థౌసండ్ బడినయి మొత్తం మీకు
అవును
గిల్ల
కమ్ ఆ వన్ ల్యాక్ చెప్పారు ఇప్పుడు ఖమ్మం నుంచే తెచ్చాను వై కీళ్లు ఇక్కడ కూడా తీసుకోవలేి మహుబాద్ డిస్టిక్ట్ పరువలో ఖమ్మంలో తెచ్చాము ఆ
అంటే టెన్ థౌసెండ్ ఏమో పడింది ఇంట్రెస్ట్ అంతే గా
అవును ఎక్కువైందిగద ఎక్కువయిందా సార్ అంతేనా ఎక్కువ ఎంనేను తీసుకున్న నెక్స్ట్ నేను తీసుకున్న ఫిఫ్టీన్ డేస్ కు ఎందుకో మళ్ళ ఆక్టివ్ బి సిక్ బి సెవెన్ ఏదో వచ్చింది
మ్మ్
నేను బే సిక్స్ తీసుకున్నా అనుకుంటా అంటే ముందు బాక్స్ టైప్ ఏం రాలేదు ఫోన్స్ పెట్టడానికైన ఏదైనా అది ఇంకొటి వచ్చింది బ్లూటూత్ ఛార్జింగ్ తో సహా వచ్చింది ఆ వెహికిల్ బాగుంది ఇంకా
మ్మ్ చార్జింగ్ పో చార్జింగ్ పౌచ్ అన్ని కలిసి వచ్చినట్
అన్ని కల్ సోచ్ స్ప్రే నాక్
మ్మ్ మ్మ్ జూపిట్ర అయితే ఇంకా బాగుంట్ తరు జూపిటర్ ఫ్రంట్ పాకెట్ ఇస్తాడు పెట్రోల్ పాకెట్ ఇస్తాడు సరెంటే రెండింటికి సీట్ డిక్కి వచ్చేసేసి చాలా పెద్దగా ఇస్తాడు టూ హెల్మెట్స్ పెడతాయి ఓకే సారీ
అవునా కా యాక్చువల్ గా జూపిటర్ తీసుకుందాం అనుకున్నా బట్ ఆక్టివా లైక్ ఉండే
మ్మ్ ఆక్టివా బాగుంటా ఇప్పుడు యాక్సెస్ అయితే చెప్ప అసరలా పికప్ ఉంటది మైలేజ్ ఉంటది
ఆ ఇప్పుడు ఆక్సిస్ ఉంది కానీ అప్పుడు నాకు ఎవ్వరూ చెప్పలేదు కొంచెం ఆక్టివా ఆక్టివా అంటే అట్లాంటి బైక్స్ అని అట్లాంటి స్కూటీస్ అని నాకు బాగుండే నచ్చితాయి అని తీసుకున్నాను. మాక్ మైలేజ్ ది గురించి ఇదంతా ఏం తెలియకపోతుండే జస్టు ఆక్టివా ఓే కె లైకా తీసుకున్నామా అయిపోయింద అంతే ఉంది సార్ అట్లానే తీసుకున్నాను
మీ హస్బెండ్ షైన్ వెహికల్ వాడతారా లేకపోతే
అవును శైనే మ్మ్
హ
అల ఎలా గేస్ చేస్
హోండా లైక్ అంటున్నారు కదా అ అని ఆయన వాడే హోండా లో షైన్ కానీవనికలు కానీ వాడతారుగా
యూనిగానే
ఉ నా వెహికల్ ఎప్పుడు తీసుకున్నారు అది తీసుకుొని చాలా సంవత్సరాలు అవుతుంద
తీసుకోలేదు అది అంటే సెకండ్ హ్యాండ్ లో తీసుకున్నారు అది తీసుకొని ఇప్పుడు టెన్ ఇయర్స్ దాటింది
హ
అది పోతుంటే రిపేరింగ్ అవుతుంది న్యూ బైక్ తీసుకోవాలంటే కొంచెం సెంటిమెంట్ అనేది సాధ అట్లనే పెడుతున్నారు
ఆ తీసుకోండి కొత్తది సుజుకి యాక్సిస్ తీసుకోండి ఇంకో స్కూటీ
ఇంకో స్కూటీ పెట్రోలే దొరకతలేదు కదా సర ఎలా తీసుకో మ
ఎలక్ట్రక్ స్కూటీ వచ్చిందింగ ఆక్సిస్ లో
వన్ ల్యాక్ కి త్రీ స్కూటీస్ ఉంటున్నారుార నిజంగానేేనా సార్ అది
అయి వద్దు మేడం అయ డూప్లికేట్ ఉంటే ఉంటాయి గాని వారింటిలుగి రంటికిరు మనేేజింగ్ చేయరు బక్కన మ వెహికల్ బెఠ బ్యాటరీ తీసుకుంటే బ్యాటరీ పోయింది నిరస్ రెస్పాన్సిబిలిటీ ఏమి ఉండదు
ఆ
అయ్యి వన్ ల్యాక్ లో త్రీ వెహికల్స్ ఫోర్ వెహికల్స్ అన్నా ఇేస్తారు మామూలుగా అయితే ఈ బ్యాటరీ వెహికల్ అయితే వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ అలా ఉంటది స్టార్టింగ్ కు మన యాక్సెస్ అయితే వన్ లలాక్ ఎయిటీ థౌజండ్ అట్లా పడుతుంది తీసుకుంటే మీకు ఫైవ్ ఇయర్స్ అట్లా ఇస్తారు
కాని అవి ఛార్జింగ్ పెడితే పేలుతున్నాయంట కద సార్
చార్జింగ్ ఏం బెట్టరే అట్లా ఏమి ఉండదు మేడం అట్ల అయితే ఎందుకు ఇస్తారు మొత్తం కంపెనీ వాడు చెక్ చేసుకున్న తర్వాతే కదా డెలివరీ ఇచ్చేది
హు చాలా మంది అనుండే ఇప్పుడు ఫస్ట్ లో ఎలక్ట్రిక్ అని ఉండే కానీ నాకు ఎందుకో ఎండలో పెట్టినా ఎక్కడ పెట్టినా మళ్ళా పేలుతాయి కదా కాలుతున్నాయి అని రీల్స్ కూడా వచ్చాయి కొన్ని కొన్ని
ఊ
దాని వల్ల మేము బ్యాక్ స్టెప్ వేసి ఇది తీసుకున్నాం ఇక
ఆ ఆ మోడల్ వేరే లేదా వెహికల్ మొత్తం ఇప్పుడు వచ్చినయి మొత్తం వేరు హూ స్టార్టింగ్ లో వేరు మొత్తము స్టార్టింగ్ లో ఏంటంటే అంటే కరెక్ట్గా తెయక ఎట్లా పడితే అట్లా అయిపోయింది వెహికల్స్ దాని తర్వాత మొత్తం మాడిఫై చేసి తర్వాత చేశారు కదా ఎలక్ట్రికల్ ఇప్పుడు అంతా బానే ఉంది రె ఆ ప్రాబ్లమే లేదు అసలు బ్యాటరీ కాలిపోతున్నాయి వెహికల్ వెహికిలే కాల్తుంది అని అది ఆథర్ కంపెనీ వాడివి బానే ఉంటయి ఎలక్ట్రిక్ స్కూటీస్ ఇంకా మేడం డిన్నర్కి ఏం ప్రిపేర్ చేస్తున్నారు
ఈ రోజా ఆ ఎగ్గి మళ్ళా ఎగ్ బిర్యానీ చేద్దామని
ఉహూ
ఊ సవి తినబుద్దిగాట్లేదు ఎగ్ బిర్యానీ కొంచెం వాటి రైసెస్ అంటే బాగుంటయి
సార్ వచ్చారా ఇంటికి ఇంకా ఆఫీస్ వర్క్ లోనే వామ్మో ఆ టైమా మార్నింగ్ ఎన్నింటికి వెళ్ళేది
మార్నింగ్ నుంచి టైమింగ్ అన్నన్ట్టు ఏది ఉండదు ఎప్పుడు కాల్ వస్తే అప్పుడు వెళ్ళిపోవాలి
ఉహూ మాకు కూడా ఏమన్న జాబ్ ఉంటే చూడండి మేడం అటు
చూస్తా లేండి సర్ నేను మళ్ళా చేయొచ్చా
ఆ చేయొచ్చండి
ఆ టెన్ మినిట్స్ అయింది కదా
హుమ్ అయిపోయింద టెన్
ఆ మళ్ళ అం అంటే ఫ్రీ ఉన్నారా
ఊ ఫ్రీగనే ఉన్నా
ఆ ఓకే సర్